ఎడ్లు ఎదురయినది నేనా
ఆ పాట పాడు
ఇలా నీలో ఏ ఒస్సే రమ్య నీ అకౌంట్ లో రావడం లేదా ఎందుకంటే నువ్వు ఫిల్ చేసినావు కదా ఫామ్
అదే రావట్లేదు అదే అంటున్నా రీఫ్రెష్ కొట్టినా టూ టైమ్స్ ఇప్పటికి వత్తలేదు ఇంకా
అది బబ్లు నంబర్ బబ్లు ఫోన్ లో చూడు ఎవరు ఫోన్ లో స్ బబ్లూ మొన్ననే స్
హుమ్
నీ ఫోన్ లో చూడకు బబ్లూ ఫోన్ లో చూడు బబ్లూ దాంట్లో ఉంది కదా నంబర్
అది ఇప్పుడు లాగిన్ గావాలి దాంట్లో మళ్ళా
ఎందుకు లాగౌట్ కొట్టిర్ మా దాన్ దింట్లేనే వస్తాయ్ దీంట్లో రాదు ఎందుకంటే ఇది మమ్మీ నెంబర్ కదా నీ నెంబర్ ఏదైతే ఉందో దానికే రిఫ్రెష్ అయితే వస్తాయ్ బబ్లు నెంబర్కే వస్తాయ్ దాంట్లో సిమ్ ఉంది కదా
హుమ్
హుమ్ చూడు దాంట్లోనే వస్తాయ్ నేనైతే ఫ్రైడే ఫిల్ చేస నాకు మండే పొద్దున వచ్చాయి ఫ్రైడే లేట్ నైట్ ఎప్పుడో ఫిల్ చేసినా సాటర్డే సండే వద్లేష్ మండే పొద్దున క్షనై
ఆహా
ఉ అందుకే టూ డేస్ అని చెప్పినామ్మా నాకు టూ డేస్ కే వచ్చినాయి
చూడాలి ఇప్పుడు మరి దాంట్లో లాగినై
మరి దాంట్లో లాగిన్ అయి చూడు మామ్మీకి ఫామ్ ఫిల్ కూడా చేర్లేదు కదా మమ్మీకి ఉ చెయ్యి మరి మమ్మీ ది కూడా అయిపోతది బాపుల ఫోన్ నుంచి చేసేషేయి ఇంకా ఏమేం చే చిన్ మమ్మే
అదన్ తుంది ఇల్లా ఉపుతుంది ఇల్ కుసుంట్రు ఫోన్ లు వాట్కోనీ
మమ్మి కిచ్చి నువు ఊకపెనవు మమ్మి గండి ఫోన్ మ మాట్లాడతారు నువ్వు ఉకంట ఉకు
ఉ
ఆ య ఇంకా జీడిపప్పు ఉప్మా ఇకెని మరి సంగతులు ఏదారు ఎలో హలో హలో హలో ఉన్నారా వెనారా హలో తోడై చలి